ఆ హలో ఎవరండి
ఆ బాగున్నారా అండి
బావున్నా అమ్మా మీరెలా ఉంన్రు పిల్లలు మీరు
బావున్నమండి మీర అందరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా బావున్నారా
మా ఫ్యామిలీ గూడ అందరం బావున్నవమ్మా
మ్
ఏం కూరగాయలమ్మా ఏం కూరగాయలు
ఈ రోజు నేను సాంబార్ చేసానండి మునక్కాయ్ సాంబార్ మీరండి
నేను ఇన్ మూడు రోజులు అయితుంది షేసి దొండకాయ్ చేసుకున్న అదే తింటున్న వేయాలా చపాతి చేసు కున్న దాంట్లో గూడ అదే దిన్న
ఆహా మళ్ళ వేరేది ఏదన్న చేసుకోవచ్చు కదండి
ఇంక పోవటానికి మా రోడ్లు నా కాళ్ళకు పని చేయవమ్మా
రోడ్లు రిపేర్ ఉన్నయా కాలనీలో రోడ్లు రిపేర్ ఉన్నయా
ఆ దొండకాయల మీద ఉన్నయి అమ్మాయి గూడ మన ఇంట్లో అమ్మాయి గూడ తెస్తా అన్నది గని టమాటాలు ఇంగ రేప్ పొద్దున్న మందులు పోయేదుంది లేరా నేను దెచ్చు కుంటాలే అని చెప్పిన ఇప్పుడే ఫోన్ చేసింది నేను తెచ్చుకుంటాలే అని చెప్ ప్పినమా ఇంకా అమ్మా మీవు ఇంకమ్మా
టీ తాగిర్రా అండి సాయంత్రం టీ తాగిర్ర
నేను సాయంత్రం టీ తాగనమ్మా ఒక్క ఉదయం మందులు ఎసుకున్నప్పుడే తాగుతా ఒక్క గుక్క
మ్
నువ్ మళ్ళా దాగను
మ్ అదే మంచి పని చాయ్ ఎక్కువ తగితే గూడ అలవాటు అయితే ఇగా చాయ్ తాగలె తాగలే అని మనసు అటే విక్తా ఉంటది
ఆ అట్లయి గూడా అమ్మ నేను అదేప్ ప్పుదో తెచ్చుకున్న మా షాపతి దగ్గర దగ్గర సంవత్సరము
ఉమ్ అంటే మీరు ఒక్కరే ఉంటరా ఏంది అంటే సమాన్ ఎక్కువ కూరగాయల్ ఎక్ క్కువేం తీసుకుంటలే అంటున్నరు గదా
అమ్మాయి ఏడిగి పోను ఇంట్లో ఒకదాన్నే ఉంట వండుకున్ననాడు వండుకుంటా వండుకున్నోన్నాడు వండుకోను
ఉమ్ అట్లుంటె ఎట్లండి తినాలిగదండి మీరు మంచిగుంటేనే గదా మీ పిల్లల్ని చూసుకోగలుతరు
సగం బతికేది గూడ మా ఇద్దరు పిల్లల కోసమేనమ్మా
ఉ ఏం బాధపడోద్దండి మీక అంత మంచే జరుగుతది
ఎప్పుడు జరుగుతదో సూద్దం
ఉ
ఇంకామ్మా
ఇంకేముందండి మా పాపయ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంటే ఇందాకనే పోయి దింపొ వచ్చినం ఐదున్నరకి మళ్ళా ఎనిమిదింటికి పోయి ఆమెను తీసుకురావాలని
ఆ కొడుకు ఏం చదువుతున్నడు ఎట్ల చదువుతున్నడూ
మా బాబు ఎయిత్ కు అచ్చిండండి బానే చదువుతున్నడు పాప ఆరో తరగతి పా బాబు ఎనిమిదో తరగతి
ఆహా ఎనిమిది ఇప్పుడు
ఎనిమిది
అమ్ము గాడు
పాప ఆరు
ఆరో తరగతి అబ్బో చదువులు పెద్దగైతున్నయ్ పిల్లలు పెద్దగైతుండ్రు
హ్మ్ అంతే గదా మేము హ్మ్ ముసులోళ్ళం అయితున్నం
అందరం అంతే అయితున్నమమ్మా మీ సారేడికి పోయిండమ్మా
ఆయన లోపల వర్క్ చేసుకుంటున్నడండి
ఆ ఇప్పుడు ఎట్లుంటుండ్రమ్మ మరి అందరూ
అందరం బానే ఉంటున్నం అండి ఇంకా మీకు మామిడికాయ్ పచ్చడ పెట్టడం వచ్చ అండి అంటే ఎండాకాలం గదా ఇప్పుడు అయి పోయింది అనుకోండి పచ్చెట్లైనా పెడతారు కదా ఇప్
వచ్చు కాని ఆ ఆంటీ కోసమేనా బయటికి పోవాలంటే ఈ రోడ్లు బాగాను లేవు ఆడ్ నుంచి మళ్ళ పదిగాయల న న మోసేదాం మషిన్ చూచనేమో బాగానే ఉండ గాని అయ్ తెచ్చుకోవాల పెట్టుకోవాలంటే ఏడంగం అవి తెచ్చుకోవాలమ్మా
అదే ఈ ఇంట్లో రెంటికు ఉండేట వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటన తెప్పించుకోండి కొంచెం ఒక మీకంతా క్కరే అంటారు కదా ఒక పది కాయలు అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారుార అనుకోండి సంవత్రం మొత్తం ఒస్తది
మరే రేపు మందులకి గాని పోతే సూడలే మ చూసి తెచ్చుకనిన్న తే
ఆ ఒకేసారి ఇంటి దాకా ఆటో మాట్లాడుకొని గట్లలో కట్ట ఇగ మరి ఏం చేస్తాం
ఆ అంతే తల్లి కారం కూడా ఉంది కారం కూడా ఉంది బానే ఉమ్ ఆ ఫాకిట్ ఒక హాఫ్ కేజీ ఉంది నేను దంచ దంచిన నేను కొట్టించిన కారం కూడా కేజీ ఉంది ముప్పై కేజీ ఉంటదిలే
అదే అంటే పచ్చల కారంతో పెడతారా మీరు సపరేట్ గా
ఆ అవును అదే కారంపేరు ఉండమా ఆశిర్వా
అల్లం విల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెడతారుగా కొందరు అట్లా పెడతారా మరి మా
చినడ్రోం ఇనా మనము వావ్ పిండి కొంచం ఏక ఉవ్ వొస్కొని జీకర మెంతుల్ పిండి ఒక రెండు స్పూన్లు ఏసుకొని పెట్టుకునేదేమో. మామూలు వరగాయ.
మ్ అదే అదే మ్ మ్
మొన్నటిదాకా టమాటా పచ్ పచ్చడి పెట్టుకున్నాం టమాటా పచ్చడి కూడా అయిపోయింది డబ్బా కూడా కడిగి అక్కడ పెట్టేషా
మ్
ఇంకా ఏమో మంగమ్మ చెట్టు కానీ నిమ్మకాయలు కాని కాస్తే మా చెట్టు అప్పుడు పెట్టుకోవాలి బలే ఉంది గుబురు గుబురుగా చెట్టు మాత్రం.
ఇంగ వర్షాలు కదా మస్తు జమ్ముని వస్తాది చెట్టు ఇప్పుడు
చున్న నా చూడ బుధయుతుంది అటు పోతే
మ్ ఇగ వర్ష కు కలం కదా ఇంగ మంచిగా నీళ్ళు పడతాయి కాబట్టి చెట్టు బాగా ఎరిగ పోస్తాది.
మరేమో దొండకాయలు కూడా రోజు మరి రోజు నాలుగు రోజులకు మూడు రోజుల కేజీ ఎల్తాయ్
మ్ హా
ఆ ఇయాల మన ఇంట్లో మాయి కేజీ కోసుకొని చేసుకుంది కూర. ఆ నేను కోసుకోను. వసుమా వస్తా వస్తా వస్తా అంటుంది అద్దాలు మర్చిపోయింది వస్తా వస్తా అంటుంది రావట్లేదు. ఆ రేపన్నా ప్రకాశం బజార్ దాకా వస్తేనన్న అద్దాలు ఇచ్చి అట్నేనే మందులు తీసిచ్చ మార్చి పొమనాన్నందుకు సేల్లులో డబ్బులు ఉండయి గా మా నాలుగు వేలు దాకా నాక్ కొట్టారాధయే
అదే అదే
అట్లన్న అయితే ఓసుద్దేమ అనుకుంటే నాది ఆఫ్
రమ్మాను నేను ఇట్లా ఒస్తున్నా మంగళ రేపు మా అపార్ట్ కాశం బజార్ కి వీలైతే రమ్మని చేప్పు
అదే ఇంగ రేపు నాలుగున్నర కట్టంటేనేమో రాదు ఇ ఉదయం బోయి, ఆ రఘు మెడికల్ షాప్ లో నేనే తీసుకొని వాళ్ళు మనకు తెలిసినోలే కాబట్టి
మ్
ఇక మూడు వేల మందులు అయితే ఒక ఐదు వందలు నాకు చేతికి ఈయండి ఆయా అంటే ఇస్తారు ఇ అ మన వస్తామ పోయి
అంతేగా మీకు వర్షాలు పడుతున్నాయా మరి
పడుతున్నామో అన్న సాయంత్రం కూడా పడ్డాయి బాగానే వర్షం ఈ వర్షం పడ్డప్పుడల్లా మన ఇ ఇంటిది తెల్ల సున్నం అంతా రాలిపోయి.
ఆయో
కడగలేక యాస్టొస్తుంది ఫేషామ్మ ఆ అక్కడి నుంచి మిల్లు బూడిద ఒకటి ఇయల్ పొద్దున్న కడిగిన ఇష్క బోష్క పోకుంటే మళ్ళీ దేవడా అని కడిగేసు కొని స్నానం చేసి దీపం చేసి బట్టలు ఓతుకొని ఇంగ ఓ నాలుగు షపాతీలు చేసుకున్న పొద్దున్న రెండు దిన్నా మధ్యానం ఒక్కటి తిన్నా ఇంగ రెండుండై ఇప్పుడు తీని పండుకోవచ్చులె అని
అంతే లే అండి మ్ మంచిగ తిని మంచిగా తిరిగి పండ కోవాలే మంచికండాలె తినకుండ ఉంటే ఎ పెపు
మాషిన్ బానే ఉండు మయిన్ ఉప్పులనేది ఒక్కటే తల్లి అంతే ఇంగా లావయిన అనుకోరాదు ఇంగ అటు ఇటు తిరుతలేను వాళ్ళే పాల ప్యాకెట్ గిట్ట దెచ్చేస్తుండ్రు కాబట్టి
మనకూ మెయిన్ ఆడ ఫ్లోరైడ్ వాటర్ అయి మనకు ఎల్లోంకర
అబ్బా అబ్బా ఏళ్ళుతో కూడా అసలు కాళ్ళు నాయి కాదు అనిపిస్తున్ వస్తుందమ్మా కాళ్ళైతే మరవ్వల్ దిగిపోయినై
ఊ ఫ్లోరైడ్ ఎక్కూ వ ఫ్లోరిన్ ఎక్కూవ మన వాటర్లలా అ మునుగోడు ఆ నల్గొండ ముబద్ దేవ్
అవునూ దేవ్రకొండ నించి మనకీ ఇంగ ఈ ఏరియా మొత్తం అంతేనమ్మ నల్గొండ అంటే నల్గొండే
అంతే
ఇయాళ సాగర్ రోడ్డునా ఒక అబ్బాయినీ పెద్ద మనిషేరూ ఒక నలపై ఎన్లు ఉంటై ఇన ఆయిన బార్ ఇనూ ఇద్దరు పిల్లల్ని నల్లగానీ జమ్పేసిన మొన్నెలాడు
అదే న్యూస్లో ఓస్తుందీ వాళ్ళదె చ అదే చచ్ చచ్చిపోయినట్టు గాదు అదంత రక్తం రక్తం ఉంది ఎవరో జంపేసి ఏళ్ళిపోయిర్రు గమ్ముగా సాగర్ రోడుకే అంన్
ఉ సాగర్ రోడ్డుకే సంపేషిండ్రూ ఏంది ఇది అంతేమో పురుగులు పురుగులు ఉన్నాయి అని నిమ్మలంగా అతే టీవీ దగ్గర సెల్లు దగ్గర పెట్టుకోని చుచ్చే తలకాయ కానించి పురుగులూ అంత రక్తం రక్తం ఎవరో కావాలనే వాళ్ళన్ జంపేసిండ్రు మా
అదే అదే ముస్లిమ్స్ పాపం వాళ్ళు
ఆ పాపం ఎట్లానో ఎందమో ఇంగ అల్లా గాతి ఎవరున్డ్రామ్మా నెల రోజులు అయితుంది బానే నెలగాకపోవచ్చులే గాని ఓ పది రోజులు అట్లా అయి ఉంటది అ అట్ట అయితేనే గా అమ్మ పురుగులు పట్టేది
అంతే గదా నల్ ప్రకాశం బజార్ లో బ్యావ్ రీ షాప్ అంట అల్లది
ఆహా అద్దెమ్మ కాషి
ఉమ్ ఎన్నో ఇగ ఆడ ఇటు పక్కకి ఒకటి అటుపక్కకి ఒకటి ఉంటాయి కదా ఇగ ఏమైనా గొడవలైనయో అయివో
అద్ది మా
ఎట్లనో మరి షాప్ కాడా ఏం గొడవలైనాయో
మరే
ఇంగ మొత్తానికే పాపం నలుగురు జచ్చిపోయిరు
అది ఒక్కింట్లో
ఉమ్ మొత్తం కుటుంబమే లేకుడాయి
మా ఆ రేప్పొదున ఏం టిఫిన్ తల్లి
దోసే నిన్న నైట్ దోస పిండి వట్టినా
ఉమ్
ఇంగా ఈరో పొద్దున దోషలే తిన్నరూ ఈ రోజు నైట్ కు సాంబారు ఇంకా అన్నం ఉంది రేప్ పొద్దుడికైతే తే ఇగా గుంత పొంగనలేద్దాం అనుకుంటున్నా చాన్ రోలైంది ఇషి
అవ్నులే కుల్లిగడ్డ కోశేషి
ఊమ్ ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్లేసి తే వాళ్ళు స్కూల్లో కూడా అయ్యే తింటారు ఉమ్ మారే పొద్దున రెండు దోశలు తిన్ పోత్తరు మళ్ళా స్నాక్సు గియ్యిగయ్యని పెడ్తారు ఈ తొక్కలో స్కూల్ ఎందో
మరియన్నీ లేకపోతే బాగుండు
అసలు అయన్ని అవసరం అసలు ఎందుకంటే పిల్లలు ఇంట్లో శుభ్రంగా తిని
ఆ పెద్దగైన పిల్లల్గామ్మల్లట్ట కూడా పెద్దగైన పిల్లలాయే
ఆ మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నరకు అన్నం తింటనే ఉండే నాలుగింటికాఇంట్లో ఉంటారు అనోసరంగా స్నాక్స్ అదిఇది అని పిల్లలకి జంక్ ఫుడ్ అది ఇది అలవాటై స్టిప్స్ అని చిప్ చిప్స్ అని ఇగ లేేస్లని
తోద్దు మాట్లాడియన్నీ
అవి పెట్టక చానా రోజులు అయితున్నాది స్కూల్ అసలు ఒప్పుకుంటలేరు కొత్త స్కూల్లో జాయిన్ చేస్నాం కదా ఈ స్కూల్లో అయితే అసలు చిప్స్ తీస్కరానిట్లే అంతెందుకు పోయిన స్కూల్లో కూడా చిప్స్ ఎప్పుడు పెట్టలే చిన్న పిల్లలప్పుడు పెట్టినా గాని
ఆహాహు
తర్వాత ఇంగేప్పుడు పెట్టాల ఇగ లావైతురు పిల్లలు గలిజ్గా గాని అంటే మంచిదైతే పెట్ పెట్టొచ్చు కాని ఎంత లావైనా మంచి ఫుడైతే లావైనా పె మొత్తం అది మంచిది కానప్పుడు ఎందుకుతి అని
నేను ఇయమ పావుకిలా మినప పప్పీయ్యాలి ఇస్తే రేషన్ బియ్యం ఒక్కే జనానబోస్కుంటే నాలుగైదు రోజులోస్తుందనుకుంటే ఆ పావుకిలో తెస్తాలేదు ఇస్తలేదు మూడు నెల కిరాయిస్తలేదు
ఉ ఉ సర్లే ఇంకామ్మా
రావాల్మా ఆ ఇస్తలేరు ఫస్ట్కిఇస్తాం ఫస్ట్కిఇస్తాం అంటుంది. ఫస్ట్ కూడా కతం కాగా ఆరు రోజులైతే ఫస్టోచ్చేసా ఆడికి మూనెళ్లు పూర్తైంది
తమ్ముడు ఆడుగుతున్నాడని చెప్పు
అడుగుతున్నాడని కూడా చెప్పినామమ్మ రెండ్రోజులు అయితుంది ఆయన ఫోన్ చేయక నేనేడ్నుంచి తెచ్చి చ్చినమ్మా ఆయనకు చెప్పు
నువ్వు ఎడ తెస్తావు ఉంటా వాళ్ళు నీకు పెట్టాల్సినది
కొన్నుడు రేపు జాతార కాలు బెనికిందమ్మా నాల్గు రోజులు ఐతుందన్నాడు నేను బియ్యం జెరుప్కుంటున్నా నాన్న తర్వాత చేద్దువులేనన్న మమ్మి ఇట్ట అన్నదని ఏమైన కోపం ఓచ్చిందో ఎమో చేయలేదు ఇగ
అయితే అయిందిలేమ్మ ఏంది ఇగ నువ్వు పో ఉహ్
నేనేడజావనమ్మా ఏడ్నుంచి తీస్కురానమ్మా నేను మీ అందరికి తెలీదమ్మా
అదెకదా అయినా కూడా మనకు వాళ్ళు పెట్టాల్సింది పోయి ఈ వయస్సులో నువ్వు వాళ్ళకేడ పెడ్తావు
ఆ ఆక్రాకు ఛాయిలో కూడా నేనెంత గ ఉత్తఉత్త సక్కరేస్కొని ఉన్నట్టు లేనట్టు తాగుతున్నా పోపి గింజలే కాదు కూరలే కాదు సంవత్సరం అయితుంది ఆడు మూడు కిలోలు నూనె డబ్బా తెచ్చిచ్చి
ఉ
ఆ అదే వాడుకుంటున్నా అదే సరిపెట్టుకుంటున్నా గ్యాసే సంవత్సరంన్నార ఓచ్చింది ఇప్పుడు మళ్ళా పెట్టి ఏప్రిల్లో పెట్టి ఏప్రిల్ ఫస్ట్కు పెట్టినా ఆ ఇప్పుడు పెట్టి ఎన్నేలైతాది మమ్మల్లియాళ్ట్కి
ఇయాళ్టికి ఇగ రెండ్నేలనుకోయిగా రెండేందుకు ఇంగ ఫస్ట్ ఆస్తే మూనెళ్లె
ఆ మళ్ళా రేపు ఫస్ట్ వస్తే మూడు నెలు ఉమ్ అదుడు బియ్యం కరెంట్ కుక్కర్ లో వేసుకుంటుంటే అదే మూడు పోట్లు వస్తుండే
అంతేగా మరి
ఆమ్ ఇంకామ్మా
ఇంకేమనా మాకు చెప్పాల నువ్వే
కూరగాయలకి ఎప్పుడు పోతున్నామ్మా ఇద్దరు పోతునుర్రా
కూరగాయలు ఇంకా పోట్లే ఏముంది కింద డబ్బాలో కాకరకాయలు క్యారెట్లు ఉన్నాయి నేను చూడలే బెండకాయలు ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి క్యారెట్లు కాకరకాయలు బెండకాయలు ఇంకా ఎందో కూడా ఉంది ఒకరకం
ఉమ్
ఉమ్ ఈ మునక్కాయలు ఉంటే ఈ రోజు నాలుగు బెండకాయలు వేసి అంటే నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక క్యారెట్ వేసి ఆ మొన్న మునక్కాయలు ఒక నా రెండు రెండు కట్ చేసి పప్పుచారు లో వేసిన
సాంబార్ చేస్తే మంచిగా ఉంటది కమ్మగా
పొడి ఏసి లాస్ట్ లో బాగుంది ఇంకా ఏముంది మన ఇంకా రెండు మునక్కయలు ఉన్నాయి అయి కూడా ఒక రోజు కోడిగుడ్డు టమాటా మునక్కయ వండితే బావుంటది
అవునమ్మా
ఉమ్ బలే ఉంటది